హలో
హలో
బాగున్నారా అండి
హలో
హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బానే ఉన్నావండి మీరు బాగున్నారా
ఆ బానే ఉన్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి ఇప్పుడే నిద్రపోయి లేచి మామిడిపండు తింటున్న అండి మీరేం తిన్నారండి
మాది భోజనం చేసామండి ఈ రోజు మాది దొండకాయ టమాటో అండి
ఆహ
మీదేం కూరండి
మాది ఇవాళ గోరుచిక్కు అండి
ఆ గోరు చిక్కుడు కూర కూడా బానే ఉంటదండి
ఆ
ఉ
ఇంకేండి ఏం చేస్తున్నారు మీ పిల్లలు మీ వైఫ్
పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయండి అందరు స్కూల్ కి వెళ్తున్నారండి
ఉ
మేము ఇంకా మీ పిల్లలు వెళ్ళారండి స్కూల్ కి
వెళ్లారండి వచ్చే టైం అయింది
ఆ మా పిల్ల కూడా వస్తారండి ఇప్పుడు పొద్దున ఏ ఏడ్చుకుంటూ వెళ్ళారండి
ఆ ఫస్ట్ సారిగా అండి మళ్ళీ పది రోజు పటూ అయితే మళ్ళే వెళ్తారండి
ఆ వస్తారండి మళ్ళీ వచ్చే టైం అయిందండి వస్తారు
ఆ ఇంకేందండి
ఇంకేముందండి మీ హస్బెండ్ ఎటు వెళ్ళారండి ఆ అందరూ బానే ఉన్నారండి
మా హస్బెండ్ కారుకి వెళ్ళారండి,
ఆహా
అ
ఉ మీ పిల్లలు ఏ స్కూల్ అండి ఏ క్లాస్ అండి
అ ఒకరు నర్సరీ ఒకరు లేవన్ అండి ఫస్ట్ ఫస్ట్ అండి
బాగానే చదువుతారండి పిల్లలు
ఆహా బాగానే చదువుతారండి,
ఆ నిన్న మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళామండి
ఆ
ఫంక్షన్ కి వెళ్ళం అండి బాగా అందరం భోజనం చేసాం
ఉహు
వచ్చామండి
అవున ఏం ఫంక్షన్ అండి
అది చిన్న పిల్లలండి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కదా వాళ్ళ స్కూల్లో పెన్ను తల్లిదండ్రులు మీటింగ్ ఉండేదాన్ని దానికి వెళ్ళాము
ఆహా హా
ఉ
అదేన్నండి
ఆ ఇంకేమున్నాయండి మీరే చెప్పాలండి ఇంకా మి పిల్లలు వస్తాయ అవి ఆ అందరూ బాగానే ఉన్నారండి ఇంక పిల్లలు వస్తే ఇంగ వాళ్ళు ఇంకా కాసేపు ఆడుకొన్ని నేను బయటికి వెళ్తానండి ఇంకా
ఉ
ఉ
ఏం కూర చేసారండి మీ వైఫ్
ఈరోజు దొండకాయ అండి
ఆ
దొండకాయ చేసింది బానే ఉందండి పర్లేదు
ఊ
నేను తిని ఇంక పిల్లలు వస్తారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నానండి
ఆహా ఎంకేందడి ఎమన్నా టూర్లకెళ్లారా
టూర్కి ఉ మొన్న ఎల్లా ఎల్లామండీ బీచ్కి
ఉహు
ఆ ఎండ బాగుందని
ఆ
మొన్న బీచ్ కి వెళ్ళామండి ఆ బీచ్ కెళ్లి బాగా కొంచెం ఎంజాయ్ చేసి ఇంకా పిల్లలు స్కూలుకి వెళ్తారు కదండి మళ్ళీ ఖాళీ ఉండదు. ఆ అందుకని స్కూల్ కేళ్ళామండి. ఆ స్కూల్ కు వాళ్లు ఓపెన్ అయితాయని చెప్పేసి ముందే బీచ్ కెళ్ళిపోయి కొంచెం ఎంజాయ్ చేసి పిల్లలు కూడా రిలాక్స్ గా ఉంటది కదా. అండి కొంచెం చేసుకొని ఇంకా అక్కడే టూ డేస్ ఉన్నామండి.
ఆ ఆ
టూ డేస్ అక్కడే ఉండి చూసుకొని మళ్ళీ ఆ పిల్లలు ఫుడ్, గుడ్డు అన్ని తినిపిచ్చుకొని వచ్చా మండీ అటు ఇటు
ఇంకేందండి సంగతులు అందరూ బాగున్నారాండి.
ఆ అందరుూ బానే ఉన్నారంండి అయితే మావిడ ఈరోజు కూర వండిందండి.
ఆ
కూర దొండకాయి, టమాటో మస్ మసాల, పచ్చిమిర్చి అన్నీ వేసి చేసిందండి బానే
మ్
ఆ మీదేం కూరండి ఈరోజు.
మాది గోరుచిక్కుడండి.
గోరుచిక్కుడా?
మ్ హూ
గోరచిక్కుడు కూడా కూర బానే ఉంటదండి.
ఆ అవి కూడా బానే ఉండిద్దండి.
అ మొన్న బీచ్ కి వెళ్తున్నాం మొన్న వెళ్ళేటప్పుడు ఆ వేరే వాళ్ళకి ఇట్లా కొంతమందికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళామండి. సహాయం చేసుకుంటూ వెళ్తున్నాం.
మ్
కొంతమందికి
ఉ ఎండలు కదా అండి.
ఉ ఎండలండి అందరూ మేము వెళ్తా వెళ్తా నీళ్ళు కొన్ని ఫుడ్ ఆహారం అన్ని తీసుకెళ్ళామండి పిల్లలకు సంబంధించినవి అక్కడ దొరకవు కదండి సరిగా
మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయండి?
మా ఊర్లో ఎండలు బాగున్నాయండి ఈ సంవత్సరం.
మా ఊర్లో కూడా బాగున్నాయండి.
ఆ ఫుల్ గున్నాయండీ ఎండలు
ఆహా
అయితే మేము ఇంకా కొన్ని రోజులు బయటికి రాలేదండి.
ఆ
బయటికి రాలేదనే ఇంగ పిల్లలు ఇంకా సెలవులు అయిపోతాయని అని ఒక రెండు రోజులు బీచ్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి ఒక టూ డేసు
ఆ మేంగూడు ఎళ్ళామండి
ఆ
మేం గూడా మంగళూరు వెళ్ళొచ్చాం అం
ఉమ్ ఊ
ఆ
నా
ఇంకేందండి మీరు ఎంతమంది అండి మీ అమ్మగారికి
మే మొత్తం ఇద్దరం అండి
ఉమ్
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి
ఆహా
ఊ అమ్మాయికి పెళ్లి అయిపోయిందండి నా గూడా అయిపోయిందండి వస్తారండి కాసేపు ఆగితే ఇంగా మా మా పిల్లలు వస్తారండి ఇంగా స్కూల్ నుంచి వాళ్ళు ఈ రోజు వాళ్ళు హోంవర్క్స్ అన్ని ఇస్ సారండి
ఆ
ఆ వచ్చిన తర్వాత వాళ్ళు హోమ్వర్క్స్ అని అవన్నీ వాళ్ళకి పెన్సిల్స్ ఇవి ఆ స్లేట్ ఇవి కొనిపిచ్చాలండి
ఆహ
నోట్బుక్స్ స్లేట్సి కొనిపిచ్చాలి నది వస్తారండి వస్తే ఆ ఖర్చు అయిద్దండి మరి పిల్లలు ఉంటే ఖర్చు కాకుండా ఎట్లా ఉంటదండి అన్ని పుస్తకా ఆ పుస్తకాలు బ్యాగు
అవును
ఉమ్ ఊ ఆ పెన్సిల్లు, లబ్బర్లు, బుక్సు, ఇన్నీ చాలా క చ్చు ఉందండి ఇంకా మా ఇంకా మా చిన్న పాపకైతే ఇంగ బ్యాగు కొత్త బ్యాగ్ తీసుకున్నామ్ అం
ఉమ్
ఇంగ ఈ రోజు స్కూల్ కెళ్ళారు కదా, వాళ్ళు టీచరు బుక్స్ రాసిస్తా అన్నారు
ఉమ్
ఊ ఎళ్ళి తీసుకుంటామండి
ఊఉ
కొని ఇంగా ఆ బుక్స్ కి ఈ అట్టలు వెయ్యాలండి
ఊ ఉ
అంటే చినగకుండా అట్టలు అట్టలు వేసి వాటి వాటికి పిన్ మిషన్ పిన్ మిషన్ బాక్స్ పిన్నుల బాక్సు
హ్ము్
ఊ ఇకా స్టిక్కర్సు మన పేర్లు రాయాలి కదండి
ఆ రాయాలిగా అండి
ఆ స్టిక్కర్సు ఇవి తీసుకోవాలండి మరి పిల్లలు బుక్స్ పోగొట్ కున్న దానికోసం తీసుకోవాలండి
ఉ
అందుకని వెళ్ళి సాయంత్రం వెళ్ళి అన్ని కొనుక్కొనొచ్చి వాళ్ళు బుక్స్కి వెయ్యాలండి
ఉ
ఇకా మా బాబు వాళ్ళ కూడా అంతేనండి బుక్స్ చాలా ఉన్నాయి.
ఉ
వాటికి కూడా అన్ని రాసి స్టిక్ కర్సు రాసే ఏ సబ్జెక్ట్కు అన్ని రాసుకొని స్టిక్కర్లు అంటియాలండి
ఏ నెల్లో ఆకర్ చేయద్దండి పిల్లలకి
ఉ అమ్మాయికేమో బ్యాగ్ కో కొన్నమండి
ఉ
అబ్బాయికేమో ఆల్రెడీ బ్యాగ్ ఉందండి అబ్బాయికి అందుకని ఒక్ ఒక ఐదు నెలల తర్వాత మళ్ళీ వేరే బ్యాగ్ తీసుకుందాములే అని.
ఉ ఆ
అగే వాడమని చెప్పామండి
ఆ
నాది
నా పిల్లలు కూడా అంతేనండి
ఆ
వాళ్ళకుగూడ పుస్తకాలు ఇవన్నీ కొనేయాలండి ఈ నెల బాగా ఖర్చు కోడ్ది
ఉ ఈ సంవత్సరం వాళ్ళ ఫీయా ఆ మొత్తం డబ్బులతో కూడిన పనండి డబ్బులు ల్యాపోతే ఏం చేయలేమ్
ఉ ఇంకేందండి
ఈ డబ్బులు ల్యాకపోతే ఏం చెయలేమండి
అంతేనండి ఏం తింటున్నారండి సాయంత్రం పూట
నేను మ ఇంగే ఏదే ఏదో ఒకటి తింటా ఉంటామండి
ఉ ఉ
అది బయటకు వాళ్ళ ఇంట్లో ఏదో తింటామండి ఇంగ్ పిల్లలు వస్తారు కదండి వాళ్ళు స్నాక్స్కి ఏదో ఒకటి చేయాలండి ఇప్పుడు.
ఆ
వచ్చే టైం అయిందండి వాళ్ళు వస్తే ఏదో స్నాక్సు చేసి వాళ్ళమ్మ తినిపి
సరేనండి ఉంటానండి
ఉ సరేనండి